హలో
హేలో
హాయ్ అండి బాగున్నారా
హాయ్ అండి బాగున్నాం వినిపిస్తుందా అండి
హా వినిపిస్తుంది కొంచెం సౌండ్ వస్తుందంతా బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగా కొంచెం పక్కకోస్తారా
ఓకే అండి ఓకే షూర్ ఒక్క నిమిషం ఇప్పుడు ఓకేనా అండి
ఓకే అండి ఇప్పుడు కొంచెం ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నామండి
ఆ ఆ తిన్నామండి ఇవాళ చాలా అసలు టైర్డ్ అయిపోయాను పొద్దట్నుండి పనులే పనులు
ఏం పనులండి
ఏమో అండి అంటే ఈ రోజు మా పని మనిషి రాలేదు సో మొత్తం నేనే చేసాను ఈరోజు ఇల్లు గడగడం ఆ వంటలు బొల్లు బట్టలు అన్నీ చేసరికి చాలా టైర్డ్ అయిపోయాను మీకోచ్ చ్చా అండి అసలు పనులు చేయడం
అసలు అమ్మాయిగా పుట్టింది పనులు చేయడానికి కాకుండా ఇంకా దేనికండి
అసలు అని ఎవరు చెప్పారండి మీకు అట్లా ఉద్యోగం పురుష లక్షణం ఇప్పుడు పోయింది అమ్మాయిలు పని చేయడాని కాని మీక్ ఎవరు చెప్పారు ఒక అమ్మాయి అయ్యిండి మీకు అనడానికి ఎట్లా అండి అని నా నాక్ అర్థం కాట్లేదు ఇద్దరు ఈక్వల్ కదా అండి వాళ్ళు కూడా పనులు చేయాలి మనం కూడాచేయాలి మొత్తం మనమే చేయొద్దు కదా మ
అవును అవును ఓకే ఓకే నన్ను కూడా కొంచెం మాట్లాడినివ్వండి మీరు
మరి ఎందుకండి మీరు అట్లా అంటే నాకు కోపం వచ్చిందండి మరి అమ్మాయిలంట్ టేనే పని చేయడానికి పుట్టింది అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఒక అమ్మాయి అయి ఉండి
ఓకే అండి నేను ఆ చేస్తున్నాను కానీ నేను ఒకటి న్యూస్ లో చదివాను ఏంటంటే చదువుకున్న పని మనిష్ షి కావాలని
అయ్యో అది నేన్ కూడా చదివాను బట్ మనం అట్లుండోద్దు
నెన్ అనేది ఏంటంటే మీ పని మనిషి రాలేదు మీరు అంత కష్టపడ్డప్పుడు ఎందుకు మీరు అంత టైడ్ అయితున్నారు అది ప్రతి ఒక్క అమ్మాయి చేసేదే కదా నేను అంటున్నాను
ఆహా ఇప్పుడు పని మనిషి రాకపోతే నీకు రోజు చేసే అలవాటు ఉ ఉండదు ఒకటేసారి చేస్తే బర్డేన్ అనిపిస్తే నీకు టైర్డ్ అయిపోతవా లేదా అట్లా అని చెప్పేసి నేను చాలా టైర్డ్ అంటున్నా రోజు కొన్ని కొన్ని చేస్తే అంతా ఏం అనిపించదు అట్లా
ఉహు ఓకే అండి నే
ఆ ఏం చేశారు ఏం తిన్నారు మార్నింగ్ బ్రేక్
అదే అదే అదే చెప్తూ న్నా నేను అయితే చాలా పనులు చేస్తాను కానీ ఇంత కూడా టైర్డ్ కాలేదండీ ఎందుకంటే నేను టైర్డ్ గాను దనికి తగ్గట్టు డైట్ ఫాలో అవుతాను
ఏం తిన్నారు మీరు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్
నేను నాన పెట్టిన గింజలు తింటానండి
అవునా నాకు దోష అంటే చాలా ఇష్టం అండి తెలుసా మీకు
తెలియదండి చెప్పండి ఇప్పుడు చెబుతున్నారు కదా
దోశ అంటే బాగా ఇష్టం నాకు ఇడ్లీ కూడా ఇష్టం అది దోశ తినద్దు అంటారుంది ఎందుకంటే ఆయిల్ వేస్తారు కదా సో అదంత హల్ది గాదు ఉప్మా ఉన్ను ఇడ్లీ బాగా తినాలి కాని అది ఎవ్వరు ఇష్టపడరు
మీరు దోశకే కొంచెం ఆయిల్ ఎస్తే అట్లా అంటున్నారు వడ అయితే ఆయిల్లో ముంచి తెలుస్తారు
అందుకే నాకు అది నచ్చదు వడ అసలు తినను దనినీ కానీ బోండా ఇష్టం ఇంట్లో చేసిన బోండా
నాకు తెలిసి ఆ రోజు మీ అక్క గారు చెప్పారు మీ చెల్ల చేూసిన బోండాలు అయితే మీరు ముట్టనే ముట్టారు ముట్టరంట మీకు ఇష్టం అంటున్నారు
ఒకసారి నేను చేసానండి అయితే మా చెల్లి నాకు పేర్లు పెట్టిందిండి బిల్లలా బోండాలంట అప్పటి నుండి నేను చెయ్యడమే మానేసాను
బిళ్ళల బొండాల అంటే ఏంటండి
అంటే నాకు రౌండ్ గా ఎయ్య రాలేదండి అక్కడ ఏసేటప్పుడు ఇట్లా బిల్లలు అయినాయి సో ఆమె ఏమన్నదంటే బిళ్ళల బొండాలని పేరు పెట్టింది కానీ నాకు ఇంట్లో చేసినాయి ఇష్టం బయట అంతా నాకు టేస్ట్ అనిపియాట్లే పుల్ల పుల్లగా చేదు
అంటే ఓకే బిళ్లల బొండాలంటే ఆ షేప్ అంటే ఏ బిల్లా అండి మన
ఇప్పుడు అది ఎందుకు అని టాపిక్ ఇప్పుడు నా కోపం ఓస్తాది అది మాట్లాడితే కొంచెం పక్కన పెడతార ఆ టాపిక్ మీరు ఎన్నింటికిీ లేేస్తారు చెప్పండి
నేను ఫైవ్ థర్టీకి లేస్తానండి
అంత మార్నింగ్ ఆ లేచి ఏం చేస్తారు మీరు లేవనే లేవరంట కదా మీ మమ్మీ చెప్పింది సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తారంట మీర ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు
నేను చెప్పేది ఏంటంటే అది నా మ్యారేజ్ కాకముందు నేను ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినాక మన ఇట్లా అత్తగారి ఇంటికి వెళ్ళినక అ ఇట్లా ఉండదు మనల లేటుగా లేవడం ఇక్కడ అన్ని
మనం చెప్పాలి ఫస్టే అవన్నీ అట్లా ఉండొదన్ని మీరే అనుకుంటే ఎట్లా
ఏం చెప్తారు మీరు అత్తగారింటికి అత్తగారికి ఎదురు మాట చెప్తారా
ఎదుర్ మాటని గాదు ప్రతి దానికి ఒకటి ఉంటది కదా అండి లిమిట్ వాళ్ళు మీరు అట్లా చేస్కుంటూ పోతే మీ చెప్తూనే ఉంటారు వాటికి చెప్పాలి బ్రేక్ వేయ్యాలి మీరు మీరు కూడా జేయ్యాలి అత్తమ్మ ఇన్ని రోజులు మరి ఎలా చేస్కున్నారు నేను అత్తేనే నేన్ పనులు జేయడాన్కి అచ్చిన్నా మీ ఇంటికి అని చెప్పాలి
ఎక్సక్యూజ్మీ మీకు ఎన్ని ఇయర్స్ అవుతున్దండి మ్యారేజ్ అయి
నాకు సిక్స్ మంత్స్ అండి అంతే
ఆహా మ్యారేజ్ అయ్యండి ఎన్ని ఇయర్స్ అయ్తుంది అంటున్నా
మ్యారేజ అయ్యియా అండి
మరి మీరూ అంత ఎక్స్పీరియన్స్ లెక్క జెప్తునరు
అంటే రోజూ చూస్తాం కదాండి న్యూస్ పేపర్లో టీవీలలో ఫోన్
ఓకే ఇప్పుడు చెప్పండి మీ అత్తగారు ఎలాంటి వారు
చాలా మంచివారు
ఉమ్ తనమ్ జేసి ఐదింటికి చేస్తది అన్నట్టు అందుకే మంచివారా
లేదు నన్ను ఒక్కపని కూడ చేయనీయదు, నేను చేస్తా అన్నా కూడా ఏ వద్దమ్మా చేయ్ కు కు నేను చేస్తా కదా, నువెళ్ళి రెస్ట్ తీస్కో అంటుంది. కాన్ నేనే చేస్తాను, అంటే మొత్తం ఆమె మీద వద్ లేను సగం సగం చేస్తాం మేమిద్దరం, అట్లా నాకు బాగిష్టం.
ఆహా చాల కట్నం తెచ్చారా?
లేదండి, ఒక్క రూపాయి కట్నమ్ కూడా తీస్కోలేదు.
అవునా, మీది సాంప్రదయమ్ లేదా?
మా హ్ మాదన్ల కట్నాల్ ఉండవ్ అట్ల.
ఆహా మాకు అయితే కళ్యణ శుల్కము ఉంటది
అవునా మీరు మరి ప్చ్ ఇ ఇట్లా సరే గానీ, ఎంటర్టైన్మెంట్ కోసం ఏం జేస్తారు డైలీ ఇంట్లో?
ఎంటర్టైన్మెంట్ కోసం అంటే, ఈ పిల్లలు ఈ ఇంటికొచేసాక మ్యూజి కాన్ జేస్కుంటమండి ఇంకా
ఉ ఇంకా ఎగరడం ప కన పెడితే ఇవి వ్యాయామం, ఎక్ససైజ్, యోగా, మెడిట్
యా ఒకే అవి మార్నింగ్ టైమ్లో అండి, నేను చెప్పేది అదేగదా స్టార్టింగ్, మెన్ నేన్ ఫైవ్ థర్టీ కి లెస్తా అని జెప్తున్ కదా నేన్ డైలీ రొటీన్ అదే చెప్తున్నా, మీరు ఇంకా మధ్యలో కలియ జేస్కున్నరన్ ఫైవ్థర్టీకి లేసి చేసేది ఫస్ట్ మెడిటేషన్ అండి
అవునా, అది చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి.
అవునండి స్ట్రెస్ రిలీఫ్ అవుతది. మీరు జేస్తారా అస్సలు?
ఆ హ చేద్దాం అనుకుంటే, టైం ఉండదండి.
ఆహ ఎందుకండి? మీకు అత్తమ్మగారు ఏం పనులు జెప్ పరు కదా
ఆ నేను ఆఫీస్కి ఎళ్తానండి, సో అట్లా నాకు ఇగా అంత టైర్డ్ అనిపిస్తది, పడుకుంట వచ్చేసి.
ఉహు ఉ నాది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి.
అవునా మరి ఎలా మెయింటైన్ జేస్తారు? ఇంటి పనులు, వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు అట్ ఎ టైమ్?
మా ఆయన చేస్తరండి పని.
అవునా, మరి ఇప్పుడే మొత్తం నేనే జేయాలి అన్నారు.
ఎప్పుడండి?
ఇంతక్ ముందు
అది సన్డేస్ లో అండి. అంటే ఇప్పుడు నాకు వర్క్ ఉన్నప్పుడయితే మేము అంత అత్త వారి తోటి కలిసి లేము. మేము సపరేట్గా వచ్చేసినాము. అయితే వ నాకు వర్క్ ఉన్నప్పుడు ఆయన చేస్తడు, తనకి వర్క్ ఉన్నప్పుడు నేను చేస్తా అనమాట. తనది నైట్ షిఫ్ట్, నాది డే షిఫ్ట్ అండి.
అవునా చాలా బాగుందండి.
ఆ ఇప్పుడు మన జనరేషన్ ఎట్లా ఉందంటే ఇద్దరు వర్క్ చెయ్యంది నడవది కదా అండి
ఆ అవును
మీరేం చేస్తారండి ఈవినింగ్ వినోదం అట్ల?
అంటే ఇగ ఈవినింగ్ అంటే పార్క్ పోతాం అట్ల ఎప్పుడనా వీకెండ్స్ లో. ఎంటర్టైన్మెంట్ కోసం పార్క్లు అంటే పార్క్ దగ్గరగా ఉంటది మాకు. వాకబుల్ డిస్టెన్సే, సో ఎల్లోచేస్తాం అన్నట్ టో అట్లా కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసము కే రూమ్ లలో ఉండి ఉండి పిచ్చి లేస్తది ఇగ, అంత రేడియేషన్, మొబైల్, టీవి వల్ల. సో అట్ల బయటికెళ్తే కొంచెం, పీస్ఫుల్ గా ఉంటది మైండ్.
అట్లా వెళ్తే చాలా బాగా ఉ అవునవును మంచి హాబిట్ కానీ అది మీరు డైలీ వెళ్తే ఇంకా బాగుంటందండి
కానీ డైలీ ఇక కుదరదండి సో ఇక వీకెండ్స్ లో ప్లాన్ చేసుకుంటాం అన్నట్టు
ఉ
మీకు లేవ్వ అండి దగ్గరగా పార్కులు ఎక్కడ కూడా
లేవండి మాకు దగ్గరగా లేవు మేము వెళ్ళాలంటే టౌన్ కు వెళ్ళాలి
అవునా మీది పల్లెటూరా
ఆ అవును అండిపావు లేటురే
ఆహా ఏం పర్లేదు లేండి ఇంట్లోనే అంటే మీకు ఎట్లా స్వచ్ఛమైన గాలే ఉంటది కదా
మేము అవునండి మా ఊ ఒక ఏడు ఎనిమిది ఎకరాలు ఉందండి ఇంకా మేము చేనుకు వెళ్లే చేస్తామన్నట్టు ఇప్పుడు వీకెండ్స్ లో మీరు పార్క్ కు ఎట్లా వెళ్తారో మేము ఇంకా చేనులో వెళ్లి అక్కడే వండుకొని పెద్ద ఫ్యామిలీ అందరం కలిసి తింటాము అండి మేము మా ఆయన వేరే వచ్చేసాం అని చెప్పాను కదా ఈవినింగ్ మా అయ్ ఏతి ఈ వీకెండ్స్ లో మాకు వీక్ ఆఫ్స్ ఉంటాయి అలాంటి టైం టూ డేస్ అకు ఇలా వెళ్లేేసి ఇక అత్తయ్య వాళ్ళని కలిసినట్టు ఉంటది ఆ రోజు ఇంకా పని తప్పదండి చాలా పని చేసి ఆ రోజు నేను అలసిపోతాను చూడండి ఎలాగంటే మీరు ఈరోజు అలసిపోయినట్టు మీ పని మనిషి రాలేదు కదా
డబ్బులే డబ్బులు వస్తాయి కదండి బాగా
ఎందుకండి
అంటే మీకు ఎనిమిది తొమ్మిది ఎకరాలు ఉన్నాయి అన్నారు కదా ఇప్పుడు రైతుబంద్ వసు తుంది కదా మీకు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మొత్తం డబ్బులే డబ్బులు
అట్టే కాని జాబ్ చేయండి కూడు ఎలా గడుస్తుందండి
కూడ
ఇల్లు
ఆ ఇల్లు
అది కూడు
ఈ కుడు గోల ఏంటి మరి జాబ్ చేయ్యాలి పక్క పెళ్ళైనా కూడా
లేకపోతే వ్యాల్యూ ఉండదు కదండి
అవును ఇప్పుడు ఏం చేశారు మరి డిన్నర్ కి
డిన్నర్ కి బొమ్డలు
అవునా మేము అవి తినమండి రోజు థర్స్ చే కదా సాయిబాబాకు మొక్కుతాం మేము సో ప్యూర్ వెజ్ అండి మేము ఈరోజు
డైలీ
డైలీ అంటే ఓన్లీ సండేస్ తింటాము ఒక్కొక్క వీక్ ని బట్టి ఇగ మేము ప్లాన్ చేసుకుంటాము నాన్ వెజ్ లేదంటే వెజే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము
నార్మల్ డేస్ లో తింటారా అండి పచ్చి చేపలు
పచ్చి చేపలు అంతా ఇష్టం ఉండవండి చికెన్ మటన్ ఎగ్ ఇవే ఎక్కువ
ఆహా ఓకే అండి మా ఆయన పిలుస్తున్నారు బాయ్
ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్
ఓకే బాయ్ ఓకే బాయ్ హలో